హాయ్ అండి బాగున్నారా?
బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు?
బాగున్నానండి ఎక్కడున్నారు?
మేమి ఇక్కడ బయట అంటే ప్చ్ కొంచెం పిల్లలకు చిప్స్ బాగా అడిగినారు ఇగ వాళ్ళకు పిల్లలకంటే ఇక బాగా నిన్న మా అబ్బాయి కింద పడినండే ఇగ దాని వల్ల ఏదైనా ఫుడ్ తీసుకొని మెడిసిన్స్ వేసుకునికి కూడా కష్టమై తుంది దాని వల్ల ఏదైనా ఫుడ్ ఉంటే జరా వేస్కుంటాడేమో అని వచ్చినాము
ఓకే ఆ చిప్స్ అనేవి బయట కంటే కూడా మనం ఇంట్లో చేసుకుంటే బెటర్ కదండి అంటే పిల్లలు కదా అక్కడ ఫుడ్ ఎఫెక్ట్ పడతది కంపల్సరీ ఉమ్ సో అ అది ప్రిఫర్ చేయకుండా ఇంట్ లో మనం ప్రిపేర్ చేసుకుంటే బెటర్ కదా అంటే జస్ట్ లైక్ చిన్నోళు కదా? వాళ్ళకి కొంచెం క్యాలరీస్ అవి కావాలి కదా? ఆ ఫుడ్ ఫుడ్ వచ్చేసి చిప్స్ లాంటివి కాకుండా ఆ మనం నువ్వులతో చేసిన వుడ్ ఫుడ్ అయితేంది లడ్డూ లాంటివి బాదం కాజు లడ్డు ఆ అమ్ వచ్చేసి పెట్టినా బాగుంటదండి
ఓ ఓకే ఇప్పుడు దీని వల్ల కూడా బ్లెడ్ అంటే బయట ఫుడ్ తినడం అట బ్లడ్ కణాలు కూడా చనిపోతాయంట కదా మేడం నిజమేనా? ఉమ్
అవునండి అదే చెప్తున్నాను. రక్త కణాలు చన్పోతే బ్లడ్ లో ఇన్ఫెక్షన్ అది కం పల్సరీ వస్తుది ఎందుకంటే ఆయిల్ అనేది రీసైక్లింగ్ చేస్తూ చేయ్ చెయ్యరు కదా అక్కడ ఊ సో ఆ రెగ్యులర్ గా ఒకటే ఆయిల్ యూస్ చేస్తుంటారు అస్ దాని వల్ల పిల్లలకి ఎఫె ట్ పడుతుంటది అనమాట ఇప్పుడు మామూలుగా మిర్చీలు అవి ఇవి కూడా వేస్తుంటారు కదా రోడ్డు ప క్కన రోడ్ సైడ్ ఫుడ్ ఆ వాటిల్లో కూడా సేమ్ అదే చేస్తారనమాట దానికంటే గూడా మనం ఇంట్లో చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి ఆ కొన్ని డేసు నువ్వుల లడ్డు పెట్టేయడం నువ్వుల లడ్డు పెడితే ఏందంటే బోన్సు కి మంచి మంచి బలం ఉంటదన్ మాట స్ట్ వచ్చేసి మన రవ్వ లడ్డు ఉంటుంది రవ్వలడ్డు నెయ్యితో చేసిన రవ్వలడ్డు పెట్టడము ఆ కాజు బాదాము అవి కొంచెం తేసేసి అవి గూ దా లడ్డూ లాగా పెట్టేసినా బావుంటదండి పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారనమాట
ఆహా ఓకే అండి టి ఇప్పుడు మామూలుగా మామూలుగా ఇప్పుడు ఏందం టే ఫ్రూట్స్ గూడా పెడతారు కదండి దాని వల్ల గూడా బెనిఫిట్ ఏనా అండి
ఉంటది బట్ ఏందంటే వన్ బై టెన్ పర్సంటేజ్ అనమాట అది ఫ్రూట్స్ ఉమ్ కంప్లీట్ గా డిపెండ్ అవ్వలేం గదా ఫ్రూట్స్ మీద సో ఎట్లన్ టే వాటికంటే గూడా ఇవి టెన్ టెన్ ఆన్ టెన్ ఇవ్వచ్చు మనం ఈ ఫుడ్ అయితే అది ఏందన్ టే ఓన్లీ ఒక యాపిల్ తింటే వన్ మిలియ ఆ వన్ ఆ ఆ వన్ సి సి వస్తుంది టబ్లెడ్ అనేది మనకి సో అలా కాకుండా మనకి ఈ క్యాలరీస్ తున్న ఫుడ్ పెట్టాం అనుకోండి ఇది నువ్వులతో చేసిన ఫుడ్ అయితే ఏంది బెల్లం తో చేసింది ఏందన్ అయితే ఏంది ఆ సమ్ లైక్ ఆ ఉంటాయి గదా అవి పెడితే ఎక్కువ ఇష్టపడుతుంటారు ఎక్కువ తింటారు షుగర్ లెస్ అనమాట షుగర్ యూస్ చేయకుండా కంప్లీట్ గా మనం ఇంట్లోనే బెల్లంతో తయారు చేసినేవి ఇప్పుడు వాటిల్లో గూడా షుగర్ యూస్ చేసే బదులు బెల్లం యూస్ చేయాలన్నమాట బెల్లం యూస్ చేసి చేసి పిల్లలకి పెడితే ఆం ఎటూ లేదనుకుంటే టెన్ ఆన్ టెన్ ఉండ్ అనమాట మనం ఇప్పుడు వన్ ఆపిల్ తిని వన్ సి సి బ్లడ్ వచ్చే బదులు అదేదో ఇది తీసుకుంటే ప్రోటీను బ్లె ప్లస్ కాల్షియం అన్నీ కవర్ అయితాయి మనకి ఉమ్ చాలా బెటర్ ఉన్ టది అనమాట ఇప్పుడు లేడీస్ లో గూడా ఆఫ్టర్ డెలివరీ తర్వాతకి వీక్ అవ్వడము కొంచెం బాడీలో డిఫరెన్సు సె రావడం ఉంటుంది గదా ఆ ఫుడ్ సరిగ్గా తీసుకో కోకపోవడము ఇంట్లో వర్క్ లో పడి ఇంకా ఆఫీస్ వర్క్ లో పడి ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడము అలా ఉం టుంది గదా టైమ్ టు టైమ్ ఫుడ్ తినక ఆ బాడీలో డిఫిన్సెన్స్ కంపల్సరీ వస్తుంటాయన్నమాట ఉమ్ దాని గా దాని కి మనం ఏం చేయాలంటే మోస్ట్లీ ఇవి తింటే కవర్ అయిపోతుంది మన బాడీ అనేది క్యూర్ చేసుకోగలుగుతుంది లెవెల్ అవుతుంది అనమాట
ఓకే అది ఇంకోటి ఏందండి అండి అంటే మామూలుగా ఇప్పుడు మనం మీరు అన్నట్టు బయట ఫుడ్ కన్నా ఇవి చేస్ ఇంకోటి ఇది ఇప్పుడు మామూలుగా కూరగాయల వల్ల గూడా బ్లడ్డు అంటే వస్తదంట గదా మనం ఆకుకూరలు ఎక్కువ తింటే
మ్ ఆకుకూరలలో కంపల్సరీ ఉంటుందండి మ్ ఆకుకూర్లలో కంపల్సరీ ఉంటుంది ఆకూర్లో వచ్చి మనకి పాలకూర ఆ మెంతెం కూర నెక్స్ట్ వచ్చేసి ఉంటాయి గదా అవి గ్రీన్ గ్రీనరీ అనేది ఎక్కువ తీసుకోవాలన్నమాట
ఆహా
గోంగూర ఐరన్ వస్తుంది గోంగూర తిన్నారనుకో ఐరన్ కంపల్సరీ వస్తుంది గోంగూర ఎక్కువ ప్రిఫర్ చేయాలి అది ఏదో చిన్నప్పటి నుంచి మనం ఇప్పుడు కొంతమంది పిల్లలు ఉంటరు ఇప్పుడు అలవాటు చేయడానికి వాళ్ళకు కుదరదు పాసిబుల్ అవ్వదు చేద్దామన్నాగాని సో అదేదో చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు చేసాం అనుకో ప్రాబ్లం ఉండదు
అంటే ఇప్పుడు మామూలుగా మీరు అన్నట్టు గోంగూర ల ఐరన్ ఉంటాదని ఫస్ట్ టైం నాకు తెలిసిందండి అది మామూలుగా ఏందంటే ఇప్పుడు పాలకూర ప్లస్ ఇవి ఆకుకూరల దీనికి బోను కు సంబంధించినవి మంచిగా ఉంటయి విటమిన్
ఆ కాల్షియం ఉంటుందండి కంపల్సరీ కాల్షియం ఉంటుంది కాల్షియం అనేది కంపల్సరీ ఉం టుంది గోంగురలో వచ్చేసి ఐరన్ ఉంటుంది కొంతమంది ఏంటంటే కొంచెం పుల్లగా ఉంటుంది గదాని చెప్పసి దాన్ని లై ఇచ్చారనమాట సో మనం ఏం చేయాలి ఆ టైమ్ లో గోంగూర చికెన్ తినే వాళ్ళు ఎక్కువ ఉంటారు అది ఏంటంటే చికెన్ హీట్ బాడీకి హీట్ అనేది బాగా ఇద తుంది సో మనం గోంగూర చి కెన్ లాగా చేసి పెట్టామ అనుకో పిల్లలు ఇష్టంగా తింటారు ప్లస్ క్యాలరీస్ అనేవి కరెక్ట్ గా ఉంటాయన్నమాట బాడికి
ఓ ఓకే అండి
ఆ అలా ప్రోటీన్ కాల్షియం అన్ని కరెక్ట్ గా ఈవెం సఫిషిషింట్ గా ఉంటాయి ఇప్పుడు పాలకూర ఉంది అది చూసి గ్రీనరీ గదా అది అని చెప్పేసి పిల్లలు ఎక్కువ లైట్ చేయారనమాట దాన్ని సో దాన్ని మనం ఎలా చేయాలంటే పాలక్ పన్నీరు సంథింగ్ ఏదైనా ఇంకొకటి యాడ్ చేసుకొని మనం లో వంటలాగా చేసుకుని పిల్లలకి పెట్టేసినా చాలా బాగా తింటారు
కరెక్ట్ అండి అది వాస్తవమే అది అది ఇంకోటి ఏంటంటే మళ్ళి మామూలుగా ఇగా హాస్పిటల్ కి మే మా పిల్ల అబ్బాయి పడ్డ ప్పుడు మీ హాస్పిటల్ క వెళ్తే ఆయనకు విటమిన్స్ అనేది తగ్గినయి కొంచెం ఫిషెస్ ఉంటవి పెట్టండి ఫిష్ ఫిష్ లో ఏమి ఉంటాయండి అసలు అల్లా
ఆ ఫిష్ ఫిష్ లో మినరల్స్ ఉంటాయండి కంపల్సరీ ఆ సీ ఫుడ్ ఉండింది మా ఫిష్ లో ఏందంటే వి విటమిన్స్ మినరల్స్ సీ ఫుడ్ అనేది కంపల్సరీ ఉంటుంది అది ఏంటంటే కొంచెం హెల్త్ కి లోపల బాడీ కంటే గూడా ఐస్ కి మంచిది చాలా మంచిది అనమాట మా ఫాదర్ చిన్నప్పటి నుంచి మాకు ఫ చికెన్ మటన్ కంటే ఫిష్ ఎక్కువ అలవాటు చేశారు ఇప్పటికీ మే అంతే ఫిష్ మంత్లీ వచ్చేసి ట్స్ కంపల్సరీ ఫిష్ తింటాం
ఓ ఓకే ఓకే అచ్చ అచ్చా అచ్చా ఫిష్ అంటే చాలా మంచిది అయితే హెల్త్ హెల్త్ గూడా మంచిది ప్లస్ కడ్లకు గూడా చాలా మంచిది అయితే
ఉమ్ చాలా బెనిఫిట్ ఉంటుంది
ఇగా మనం తినే ఫుడ్డు గూడా ఇంకోటి ఏంటంటే మనం ఆ ఏదన్న బయట్కేన్ తీసుకొచ్చుకోవాలన్న కష్టం ఉన్నయండి ఇప్పుడు పెరుగు మేడం పా పెరుగు ఏందంటే ఇప్పుడు కంపిన్లల్ల పాకిట్లల కన్నా మనం సొంతంగా తోడేసుకుటే బెస్ట్ గదా
ఆ ఇప్పుడు సొంతంగ తోడేసుకోవడం అంటే గూడా చాలా ఇబ్బంది అండి పాలు కరెక్ట్ గా రావట్లేదు ఆ పాలలో గూడ క్వాంటి
లల్ల క్వాంటిటీ లేదు చాలా ఇబ్బంది అవుతు ఆ అది కరెక్ట్ అండి ఇప్పుడు పాల పాకెట్లు తీసుకొచ్చుకోనీ అవి కష్టం పాలు మా మామూలుగా మనకు తెలిసిన ఏరియాలల గేదెలు ఏమన ఉంటే అవిట్ దగ్గ ఆడికెళ్ళీ తీసుకొచ్చుకునం పప్ప అదే బెస్ట్ అనుకోవాలి ఇగ ఇవీ ఆన్లైన్ల ఆఫ్లైన్లలా తెచ్చుకునుడైతే
చాలా ఇబ్బంది అవుతది మనం తిన్లేము పిల్లలకి బెట్ పెట్టినా గాని ఒక టేస్ట్ అనేది రాదు
అవునవునవును అవును కరెక్ట్ మేమ్ గూడా అదే ఆలోచిచ్చనం బాగా అసలు ఏ ఫుడ్డు ఏం తింటే బెస్ట్ అనేదే అర్థం గాదు ఇప్పుడు మొత్తం జెంట్స్ ఫుడ్ మీరు అన్నట్టు పిజ్జా బర్గర్లు ఇవి చిన్న పిల్లలు బాగా ఇష్టంతోన్ దింటరు మామూలు గ ఇప్పుడు మనకు ఏదన టమాటా రైస్ ఏదన్నా మామూలుగా కూరలో ఇప్పుడు చికెన్ అయినా సరే ఇవన్ని ఇవ్వి తినరు గానీ ఇవి వెజు ఇవి మామూలుగా పిజ్జా బర్గర్. రు పీస్తా పాస్తా అదే ఉంటాయ్ గదండి అవి బాగా ఇంట్రెస్ట్
అవును చాలా అంటే చాలా వెడుతున్నారు ఇప్పుడే కడిగన్ చూసినా గానీ అవి పాస్తాలని, పిజ్జాలని, బర్గర్లని, అవి కొంచెం అట్రాక్టబుల్. కన్పిస్సుందన్మాట పిల్లలకి మనం పెట్టే ఫుడ్ కాన్ చు నెట్టాక్ట్గ అనిపిస్తున్నయి సో ఎక్కువ వాటినే లైక్ చేస్తున్నారు
ఆ అదే ఉన్నయండి మరీ అదో మన ఫు టు గురించి మనం చెప్తే తినేటట్టు లేరు ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు వాళ్ళక్ నచ్చిందే కావాలన్నట్టు ఇయ్యాలి మనం కూడ
ఆఆ అందుకనే చెప్పేసి సమ్మర్ హాల్డేస్ సో నేను మొత్తం మోస్ట్లీ ఆ విలేజెస్ కి తీసుకెళ్ళిపోయి పిల్లల్ని అక్కడ ఫుడ్డూ ఎలా ఉన్ టుంది ఏంది అనేది మొత్తం చూపిచ్చాన్ అనమాట నాచురాలిటీ అనేది ఎలా ఉంటుంది ఈ ఫుడ్ తింటే ఏంటి బెనిఫిట్స్ ఆ ఫుడ్ తింటే ఏంటి బెనిఫిట్స్ అన్ చెప్పేసి కొంచెం అవగాహన అనేది వస్తది గదా ఓకే మనం ఏది తినగూడదు స్కూల్లో టీచర్స్ గూడా అవే ప్రిఫర్ జేస్తారు అవి తినకూడదు, ఓన్లీ ఇవే తినాలి లంచ్ బాక్స్ లల్ల కూడ. పిల్లలకి ఇప్పుడు స్నాక్స్ లాగా చిప్స్ అవివి పెడ్తే టీచర్స్ యాక్సెప్ట్ చెయ్య ఏదైనా ఇంట్లో ఫుడ్ మాత్రమే పంపిచ్చండి పిల్లలకి అని చెప్పేసి చెప్తున్నారు
ఊహూ అప్పట్లో లంచ్ బాక్స్ అనంగనే ఓ చిప్స్ పాకెట్ దీయ అల్ల పో ఏసేయంగనే కతం అయిపో తది అది స్నాక్స్ టైమ్ లాక్ అది అయిపోతది కానీ ఇప్పుడు అట్లా నిజంగ ఇంకో ఏందంటే స్కూల్ టైస్ వాటర్ బాటల్లు గూడా ప్లాస్టిక్ వాడొద్దట గదండి
ఆ వాటర్ బాటిల్స్ గూడా స్టీల్ వి బాక్స్ లంచ్ బాక్సెస్ గూడా ప్లాస్టిక్ వాడకున్ ఉండే ఓన్లీ స్టీల్ బాక్సెస్ లోనే పంపియమన్ చెప్తున్నారు ఆమ్ స్నాక్స్ టైం కు చ్చేసి ఫ్రూట్స్ ప్రిఫర్ చేడి బిస్కెట్స్ చిప్స్ సంథింగ్ ఇలా ఏవి పెట్టమాక్ టండి అదా ఇదన్ చెప్పేసి గూడా చెప్తున్నారు
ఓకే కానీ మనం మనకు అసలు ఏది తినాలి ఏ తాగాలన్నట్టు అసలు టీవీలలో మేడం ఇప్పుడు బాగా ఇంట్రెస్ట్ ఏంద తే బాగా ఫోన్లలలా ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయినా సరే ఏమైనా సరే రాలు తినే ఫుడ్ బట్టి మనకు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది చిన్న పిల్లలకు కూడా మనం అది తి ఆ వాళ్ళు ఇచ్చే యార్డ్స్ అయినా సరే దాని వల్ల నేను చిన్న చిన్న ఇ టాస్క్ లు చేస్తుంటారు కదా దాన్లలో కూడా ఇయాలా దాని వల్ల కూడా వీళ్ళు పిల్లలు అడిక్ట్ అయిపోయి మేము ఇదే ది టాం మా జేమ్సే కావాలి ఆ చికెన్ పప్పే కావాలి అని
ఆ ఇంకా అవే ఎక్కువ ఇవి ఆ కలర్ఫుల్ గా కనిపిస్తాయి కదా చూసింది వేరు తిని ఆస్వాదించింది వేరు
ఈ సమ్మర్ హాలిడేస్ లల్లా ఐస్ క్రీమ్ లు చాలా మటుకు తిన్నారండి అసలు కేజీలు కేజీలు తినవచ్చు అసలు బాక్సులు బా స్సులు మరి పిల్లలు అయితే మస్త్ చాలా టూ మాచ్చ్గా తిన్నారు అసలు పిల్లలే ఏందండి మనం పెద్దోళ్ళమే తినొ
ఆ ఈ ఎంత
కూ చానా కూల్ డ్రింక్లు అయినా సరే మరీ టూ మచ్ మంచిగా తగేసినారే అసలు ఈ సారి అయితే అట్లా
సరే అండి నేను మళ్ళీ చేస్తాను ఓకేనా